ఓ నందిని
ఆ వినిపిస్తుందానేేనా శివ ప్రసాద్
వినిపిస్తుంది నేనా బాగా వతున్నా నందిని
ఆ చెప్పండి శివప్రసాద్
మీ ఇంటి పేరు మీరు మార్చుకోరా
నేను మార్చుకుంటాను.
ఎప్పుడో
సమయం వచ్చినప్పుడు అమ్మో ఇన్ని తెలుగు పదాలంటే ఇక మేం శాంత శాంతష్దా పలిద్దా మంచి చెప్పండి ఇంగా
ఏం కాదంటే కాదు
ఊ తిన్నారా
తిన్నాము మీరు
తిన్నాను. ఏం తిన్నారు. ఫోటో సింతసిస్ అంటే ఏంటిది.
కాకరకాయ కర్రి ఫ్రై ఫ్రై ఫ్రై
అవునా నీకు చేయడం వచ్చా
మల్లి వా వంట గురించి అడగకు చెప్పి చెప్పినీవరు వా
నేను నేను అవశ్ శివప్రసాద్కి అడుగుతున్నాను.
అవునా
అవును.
మాంచిది. ఎ రాత్రికేస్ చేయాలంటే ముందుగా నూనె పోయ్యాలి. నూనెలో కొంచెం పోసీ గే
నూనెందులో పోసుకోవాలి
టిన్నులో పోసుకోవాలి
ఎలాంటి గిన్నె తీసుకోవాలి
స్టీల్ పాత్రలు తీసుకోవడం వల్ల ఆరోగ్య నీకి దెబ్బతీయదు కంచు పాత్రలుయితే చాలా మంచివి మట్టి కుండలు అయితే ఇంకా ఆరోగ్యానికి శ్రేయస్కరం కలుగుతుంది కావు
మీరు ఎలాంటి అంటివి తీసుకుంటారు
నేను కేవలం స్టీల్ పాత్రలే మా మాత్రమే వాడతాను ఎందుకంటే అతి ధరపు వస్తువులు కొనుగోలు చేయలేను కాబట్టి
అవునా
ఆ ఆ కాదా
పోతనదు
తర్వాత ముందుగా గిన్న తీసుకొని వేడి చే వేడి వేడి మరగుతున్న గిన్నెలో నూనె పోసి తగినంత నూనె పోసి దాంట్లో పోసి గింజలు అల్లం పేస్ట్ వేసిన తర్వాత అవి కొంచెం లైట్గా అల్లం వాసన వ ఇంత వరకు కొంచెం ఫ్రై చే దాంట్లో కాకరకాయ కట్ చేసిన కాకరకాయ వేసి కొంచెం అంతా మిక్స్ చేసుకొని పసుపు
కొంటారు
కాకరకాయని నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు కాకపోతే చిన్నగా కట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చాలా డీప్
ఎలా కట్ చేస్తే రుచిగా ఉంటుంది
చిన్నగా కట్ చేస్తే రుచిగా ఎక్కువ ఉంటుంది
తరువాత
తరువాత తర్వాత ఏంటిది తర్వాత
తర్వాతి విధానం చెప్పండి
తర్వాత ఏమి విధానము లేదు ఇంగట్ల మిక్స్ చేస్తూ చేస్తూ చేస్తూ
అందులో పసుపు కారం వేస్కోర
ఫ్రై చేసి కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత నూనెలో మరిగిన తర్వాత ఫస్ట్ పసుపు వేసేయాలి పసుపు వేసిన తర్వాత అంతా మిక్స్ చేసేసి కొద్దిసేపు కాకరకాయ ఫ్రై లైట్గా మరిగిన తర్వాత పైనంగా టమాటాలు వేసేసి కట్ చేసిన చిన్న చి చిన్న ముక్కల టమాటాలు వేసేసేసిన తర్వాత ఆ టమాటాలు మొత్తం మొత్తం పైన స్కిన్ లేయర్ వచ్చి అవి మరిగినంత వరకు అవి మిక్స్ చేస్తేనే ఉండాలి
స్కిన్ లేయర్ అనగా ఏమి
ఆ ఆ టమాటా యొక్క పైన యొక్క భాగం
తోలా
ఆ యొక్క తరుము పైకి వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి ఇక అది బాగా వేడెక్కిన తర్వాత టమాటాలన్ని కరిగిన తర్వాత పైనంగా కొంచెం ఆ కారము దాని తరవా ఓ టూ త్రీ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేసి తిప్పి తిప్పి తిప్పి తిప్పి పైనంగా మసాలా వేసేసి
అంతగానం తిప్పుతున్నప్పుడు మీకేం అనిపియ్యదా
బాగా మిక్స్ అయితే కదా ఫ్రై కి టేస్ట్ బాగా వచ్చేది
ఎంతగా తిప్పుతున్నప్పుడు ఆ మోక్కలన్నీ పాడైపోవా
మనం తరిమిన ముక్కలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఏం పాడవ్వవు బానే ఉంటాయి
చెప్పండి ఇంగ
ఏం చెప్పాలి
అలా మీరు తయారు చేసుకుని తిన్నారా
ఆ ఇలానే తయారు చేసుకొని తిన్నాను
ఎలా రుచి వచ్చింది మీకు
ఎలా రుచి చాలా చక్కని చక్కటి ర రుచి నేను స్వీకరించాను
ఆస్వాదించారా
ఆ ఆస్వాదించాను
చాలా మంచిది
ఉమ్ చాలా చాలా మంచిది శ్రేయస్కరమైన మాటలు మాట్లాడుతున్నందుకు మీ నాలకను నర నమస్కరిస్తూ బహుకుశలముగా ఆ ఆ మాట్లాడుతున్నాను
మాటలు కూడా చాలా
ఆ ఆ ఆ ఉమ్ ఉమ్ అని అనరాదు గ్యాపు ఇవ్వరాదు మాటలు మంచిగా మాట్లాడాలి డబ్బు మాటలను మా వాడరాదు
మాకు వచ్చిన విధంగా మేము మంచి మంచిగా మాట్లాడనికనే ప్రయత్నిస్తున్నాము
మధ్యలో గ్యాప్ ఇవ్వరాదు చాలా శ్రేయస్కరంగా చాలా చక్కగా ఉదాహరణతో మాట్లాడితే మీ యొక్క మా యొక్క సంభాషణలో కూడించి వాళ్ళు మనల్ని ఉద్ధరింపుగా తీసుకుంటూ అన్ని శ్రేయస్కరంగా పంపిస్తూ మీ యొక్క సమాచారాన్ని మంచి బాటలో నడిపిస్తారు అని నేను అనుకుంటున్నాను మీ యొక్క పర్సనల్ డాటా ఏవో
ఎ
ఆ మీ యొక్క పర్సనల్ డేటాను ఎవరికి ఇవ్వరాదు పర్సనల్ మాటలు మాట్లాడరాదు
చాలా ధన్యవాదములు నాకు ఎలాంటి విలువైన విషయాలు చెప్పినందుకు నేను ధన్యురాలుునయ్యాను
అవునా అవునా చాలా అమ్మా మంచిది మీరు మాట్లాడే మా మీరు మాట్ మాట్లాడే మాటలకు మీ యొక్క మిత్రులు ఆశ్చర్యపడుతూ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళకి కొంచెం మీ యొక్క అనుసంధానాన్ని బోధిస్తూ మీ యొక్క అనుసరాన్ని సే చెప్తా
నేను చెప్పేశాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు
ఏమని చెప్పావ
చూపించాను ఏమీ చెప్పలేదు
చెప్పి చూ ఇలా మాట్లాడుతున్ననని చూపించారా
అవును దానివల నా వాళ్ళు సరే అని చెప్పారు
అవునా
అవును
ఆ ఆ
ఈ రోజు మీ రోజు ఎలా గడిచింది
చాలా దరిద్రంగా గడిచింది
ఎందుకు ఏమైంది ఏమైనా సమస్యల
సమస్యలు ఫోన్ లో చెప్పుకోరాదు బాధలు చెప్పుకోరాదు
మీ రోజు ఎలా గడిచిందని నేను అడుగుతున్నాను
నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ రోజు ఎలా గడిచింది
నా రోజు బానే గడిచింది నిత్తారో చుల్ల క అన్నాయి ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను
ఉహుమ్
నిన్న ఉన్న బాధ మొత్తం ఈరోజు కొంచెం మంచిగా అనిపించింది
షనాల్లో కనుమరుగయినట్టున్నది కదా నీ యొక్క బాధ
బాధ ఎప్పటికీ కనుమరుగు కాదు కళ్ళ ముందు జరిగిన విషయం ఎప్పటికీ మర్చిపోలేను
ఆవు వావ్ వావ్ ఏం జరిగిందో చెప్ప పగలరా
లేదు నేను చెప్పుకోలేను
ఎవరికి చెప్తారు మరి
చేసిన వాళ్ళకి తెలుసు ఎలా చెప్పే అవసరం నాకు లేదు నేను చెప్పలేను
ఎందుకు వచ్చా పలరు
ఎందుకో అంటే నేను చెప్పాలని అనుకుంటా లెను
ఎందుకు చెప్ చెప్పాలన అనుకుటలదు
ఎందుకంటే అది చెప్పే విషయం కాదు కాబట్టి
నాకెందుకు చెప్పే విషయం కాదు
చేసింది తమరు తమరికి తెలియకుండా ఉంటదా తెలిసి కూడా అడిగే అడుగుతున్నారు మీరు మీకు మేము ఏమి చెప్పగలం వినిపిస్తుందా
అవునా